హలో ఆ నమస్కారం అండి
నమ్ ఆ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఆ మంచిగా ఉన్నామండి
సమ్మర్ హాలిడేస్ అయ్యాయి కదండి ఎక్కడికి వెళ్ళలేదా
లేదండి ఎక్కడికి వెళ్ళలేదు మీరు బాగా ఎంజాయ్ చేశారు లాస్ట్ ఇయర్ బాగా ఎంజాయ్ చేశామండి మేము
అవునా ఎక్కడికెక్కడికి వెళ్ళారండి ఏమేమి ట్రిప్పుల్కి వెళ్ళారు లాస్ట్ ఇయర్ మరి
లాస్ట్ ఇయర్నండి మీకి రైడ్ గారు మిలిటరీ హోటల్ తెలుసాండి ఇన్స్టా లో బా ఫేమస్
లేదండి తెలుదు
ఆ మల్లేపల్లి అని చెప్పేసి రాజమండ్రి దగ్గర వస్తుంది ఉందండి అదే పనిగా మేము ఫోర్ త్రీ సారీ టూ హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మరీ వెళ్ళామండి అక్కడ మటన్ దమ్ బిర్యానీ చాలా ఫేమస్ ఆ చాలా అండి చాలా అండి అసలు ఒకసారి చూడండి మీరు ఇష్టాలు తెలిచిది చాలా బాగుందిద్దండి అందుకు అక్కడికి ఓ ట్రిప్ వేసాం లాస్ట్ ఇయర్ లో ఇంకా మిగతా అన్నీ డెవకేషనల్ ట్రిప్స్ ఎక్కువ వెళ్తాంమడి
మేమంతా అండి మేమన్ని డివోషనల్ టిప్సే చూడండి మీకి తిరుపతి తెలుసా అండి టీడి తిరుపతి తిరుమల దేవస్థానం
తెలుసు అండి
ఆ అక్కడికి వెళ్ళారా అండి ఎప్పుడైనా
ఆ ఆ ఎందుకు వెళ్ళలేదండి ప్రతి సంవత్సరం వెళ్తామండి మేము తిరుపతికి వెళ్ళని వాళ్ళు ఎవరు ఉంటారండి అసలు తిరుపతికి వెళ్ళ ళ్ళకొక ఉండే వాళ్ళు
ఉ మీరు దర్శనం ఎలా చేసుకుంటారండి
మేమా అండి మేము త్రీ హండ్రెడ్ రూపీస్ టోకెన్స్ బుక్ చేసుకుంటాం అండి
అవునా అండి
అవునండి త్రీ మంత్స్ ముందే బుక్ చేసేసుకుంటాం
ఉమ్ అవున అండి
అవునండి
ఇంకా ఏమేం గుళ్ళు తెలుసా అండి మీకి
మాకి శ్రీశైలం తెలుసండి తిరుపతి భద్రాచలము విజయవాడ అన్నవరము కాని పాకం ప్రతి గుడి తిరిగామండి మేము ఇంకా మేము షిర్డీ కూడా వెళ్తామండి మా ఫ్రెండ్స్ తో పాటు అలాగే చర్చికి వెళ్తాము. మా ఫ్రెండ్ వాళ్ళ డాడీయే ఫాదర్
అవునా అండి మ్మ్ మేము తిరుపతికి వెళ్ళామండి లాస్ ట్ రీసెంట్ గా తర్వాత అన్నవరం వెళ్ళాము. తర్వాత కనకదుర్గమ్కు వెళ్ళాము. అన్నవరంలో వచ్చేసి మాకు చాలా బాగా దర్శనం అయిిందండి. సత్యనారాయణ వ్రతం
అవునా అండి అవునవును చేపిస్తారండి అందరు అక్కడికి వెళ్ళాక
అవునండి అంతేకాకుండా కనకదుర్గమ్మ టెంపుల్ కి కూడా వెళ్ళామండి మేము మ్మ్
అవునా అండి ఇక్కడికి వెళ్ళలేదా అండి గోవా అలా
ఆ లేదండి అలాంటివి వెళ్ళలేదు ఇంకా వెళ్ళాలి
మేము వెళ్ళామండి లాస్ట్ ఇయరు గోవాకి ఆ చాలా బాగా ఎంజాయ్ చేసి వచ్చామండి
అవునా అండి
ఆ అండి
మ్మ్ ఎలా వెళ్లారండి గోవాకి
మేమా అండి మా కార్ లో వెళ్ళామండి
అవునా అండి
మ్మ్ చాలా ఎంజాయ్ చేసామండి మేము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళాము. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసామండి అందరికి మా కార్ డ్రైవింగ్ వచ్చు సో అలా వెళ్ళిపోయామండి చాలా అంటే ఫైవ్ డేస్, సెవెన్ డేస్ అయిందండి మా ట్రిప్
అవునండి అక్కడ ఏమేం ప్లేసులు విజిట్ చేసారండి
అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి తిరిగామండి త్రీ, ఫోర్ బీచెస్ వెళ్ళాము ఇంకా దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఆ ప్లేస్ కెళ్ళామండి ఈ సౌ గోవా అలా మొత్తం తిరిగామండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం
అవునా అండి దీనికి వెళ్ళారా అండి మీరు ఎప్పుడైనా ధనుష్ కోటి
ఆ అండి ఎప్పుడో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళామండి అవునండి
ఆ లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటారు కదంట అది మ్మ్ ఇంకా దేనికెళ్లారండి
ఇంకానా అండి ఇంకా చాలా ఆ లేదండి
ఆ కేరళ చాలా బాగుంటుందండి ఆ మేము వెళ్ళామండి కేరళలో ఇప్పుడు చూసారా రంగ నాయకులు స్వామి గుడి అని చెప్పి తర్వాత ఇంకొక
ఇది పద్మనాభ స్వామి టెంపుల్ కూడా అంటారు
అవునండి అక్కడ చాలా పవర్ఫుల్ అండి అది పద్మనాభ స్వామి టెంపుల్ అక్కడ చూసారా ఇప్పుడు చాలా సాంప్రదాయ యాలు పాటించాలండి అక్కడ అమ్మాయిలు వచ్చేసి ఖచ్చితంగా శారీనే కట్టుకోవాలి అబ్బాయిలు వచ్చేసి ఖచ్చితంగా ఆ పంచనే వేసుకోవాలి. అది మన తెలుగు సాంప్రదాయం అనేలాగా బావి భావిస్తారు ప్రతి ఒక్క హిందూ ఆ గుడికి వెళ్ళటం అదే
ఇంకా ఇంకా దేనికి వెళ్ళారండి మీరు కనకదుర్గమ్మ ను చూసారా కనకదుర్గమ్మ దగ్గర కృష్ణ రివర్ ఉంటుంది
అవునండి చాలా విజయవాడ అండి చాలా బాగున్నద్దండి కృష్ణా రివరు, ఆ బ్యారేజ్ ఎంత బాగున్నదిండి నైట్ అయితే ఇంకా కలర్ ఫు ల్ ఉన్నిద్దండి
అవునండి, గోదావరి రివర్ కూడా ఉంటుందండి, గోదావరి బ్యారేజ్ అని చెప్పి అ. అన్నవరం పెళ్ళే దారిలో ఓస్తది.
ఆ అండి చాలా బాగుంటుందండి ట్రైన్ వ్యూ అయితే అస్సలు. మర్చిపోలేమండి లైఫ్ లో, వాటర్ కింద గాని వెళ్. ఏళ్తుంటే మాత్రం అలా ఎలా ఉండిది అండి, సాలా అంటే సాలా బాగు.
అదే అదే ఉమ్, చాలా మంచి ఉంటుందండి.
అవునండి.
ఇంకా ఏమేమి దానిలోకి వెళ్లారండి మీరు.
మేమా అండి. ఇప్పుడు అయితేఅండి, చెప్తాను వినండి, బాగా ఇష్టం. అప్పడు వెళ్ళిందంటే అండి, కర్ణాటకలో ఉడిపి మురుటేశ్వ. చూరని ఉన్నాయండి.
ఆ ఆ తెలుసా అండి.
వెళ్ళారండి ఎప్పుడన్నా మీరు. లాస్ట్ ఇయర్ ఏళ్ళామండి. ఎంత బాగ ఎంజాయ్ చె. చేసామంటే అండి, ఎప్పుడుకలాలాంటి చోట్లకి ఏళ్ళేప్పుడు కార్ లో వెళ్ళండి. భళ్లే ఎంజాయ్ ఉంటుంది ఒక, గ్రూప్ ఆఫ్. పీపుల్ ఏళ్తే ఒక, త్రీ ఫో మెంబర్స్ కైన డైవింగ్ వొచ్చేలా చూకోండి. ఎందుకంటే లాంగ్ కదండి, చాలా బాగా ఎంజాయ్ జెయచ్చండి. ఇంకా మేము అలాగే ఇక్కడ, ధర్మస్థలం అనండి. మళ్ళీ చాలా అంటే చాలా బాగుండిదండి, చుట్టూ లోయలు. కొంచెం మిస్టేక్ అయినా లోయ లో పడిపోతే ఇంక అసలు రాలేమండి.
అవునండి.
చాలా అంటే చాలా బాగుడిదిండి. అసలు ఆ లోయలు, చాలా సేఫ్గా ఏళ్ళాలండి. అసలు శివుడు ఉంటాడండి అక్కడ.
ఉమ్.
అలా అంటే చాలా బాగా నిత్యాన్నదానం జరుగుతుందండి, మన తిరుపతి లాగా. ఆ అండి.
ఇంకా మీకు ఇది తెలుసా అండి, అహోబిలం. అవునండి.
ఆహా ఎగువఅహోబిలం, దిగువఅహోబిలం అని రెండు ఉన్నాయి.
అవునండి ఎగువాఅహోబిలంలో నర్సింహస్వామి, కొలువై ఉంటారండి అ. అక్కడ.
ఆహ.
అక్కడ కూడా ఇప్పుడు చాలా ఉన్నాయండి, నరసింహస్వామి రూపాలు, ఉగ్ర నరసింహస్వామి అని చెప్పి. కారెంజ నరసింహస్వామి అని చెప్. చెప్పి జ్వాల నరసింహ స్వామి అని చెప్పి, మలన్న నరసింహ స్వామి అని చెప్పి. ఆమ్లెట్ అయ్యే, నరసింహస్వామి అని చెప్పి. ఆ అవునండి ఏడు రక. ఇంకా తొమ్మిదో ఏడు రకాలు ఎంతో టైప్స్ ఉన్నాయండి న.
అలా అయితే వెళ్తామండి, మేము విన్నాం కానీ వెళ్ళలేదండి.
అవునా అండి.
మా ఉన్న విలేజ్.
ఉమ్ పాప్ అమ్లెట్ అయిపోయి ఏళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి.
ఏముంది.
ఆ అక్కడ మొత్తం, ఇప్పుడు కొండ అండి కొండ. ఇంకా తెలుసా, కొండ కొండలు. నైట్ నడుచుకుంట పోయినా కూడా, ఏ ఒక్క జంతువు కూడా బయటికి రాదండి అసలు సిగ్నల్స్ ఏ. ఏవి పని చేేవు అసలు అహోబిలం లోకి ఎంటర్ అయిన తర్వాత ఫోన్స్ అసలు పనిజైవ్ ఆ ఒకసారి ఏమున్న దిగో హోబిలం లోకి గుహోబిలం ఒక్కసారిగా కొండెక్కినామ అంటే ఇంకా ఫోన్లు ఎక్కడ ఏమి ఏ ఏ సిమ్ తీసుకున్నా కూడా అక్కడ పని చేయవు మొత్తం ఫోన్స్ అన్ని ఆ సిగ్నల్స్ ఉండవు ఎందుకంటే అది ఒక రిజర్వాయర్ కదండండి రిజర్వేర్ కాబట్టి అవునండి రిజర్వాయర్ అది అక్కడ చాలా ఉంటాది కదా చాలా చెట్లు అసలు ఏమి ఫోన్లు పనిచయవు అక్కడ మొత్తం సి సి కెమెరాలు ఉంటాయండి కడవ ఎక్కడ కనీసం ఒక చిన్న ఆకు ఆకు అనేది ఏమి ఒక ఒక కత్తి తీసుకొని ఒక మొక్క కూడా కొయలేమండి అంత సెక్యూరిటీ గా ఉంటుందా హోబిలమ్ లో
అంత సెక్యూర్ గునిద్దండి అంత జాగ్రత్తలు తీసుకుంటారా ప్రభుత్వం వారు
అవునండి అక్కడ చాలా లాభం ఉంది కదా ఎన్నో వేల వేల అదే అదే అండి ఎన్నో వేల కోట్ల అవును వునండి
హ్మ్మ్
ఎన్నో వేల కోట్ల లాభాలు ఉన్నాయండి అక్కడ మొత్తం గందపు చెక్క చెప్పేసి అక్కడ చాలా ఉందండి అందుకే టెర్రరిస్ట్ ఇట్లా ఎవరైనా వచ్చి ఏమైనా చేస్తారు ఇంకా ఎవరైనా ఆ వచ్చి చెక్క తీసుకుంటారు ఇం కేస్ ఫోన్లు అవైలబిలిటీ లో ఉంటే నేను ఇక్కడున్నా ఇక్కడున్నా అని చెప్పి వచ్చి అక్కడ కోస్ సీక్కడి కోసి చేస్తారు కాబట్టి కనీసం పూజారులకు కూడా టవర్ ఉండదండి మొత్తం ఇప్పుడు అక్కడ హోటల్స్ ఉంటాయి హోటల్స్ లో కూడా హోటల్ పెట్టుకున్న వారికి కూడా ఫోన్ పేలు అవంతా ఏం పని చేేయవండి ఏమున్నా క్యాష్ క్యాష్ క్యాష్ మొత్తం అక్కడంతా క్యాష్ పనిచేస్తుంది
అవునా అండి మీరు బాగా తిరిగారండి చాలా ప్రదేశాలు
అవునండి మేము మంచిగా ఎంజాయ్ చేస్తామండి ప్రతి ఇయర్ ఒక ట్రిప్కి వెళ్తామండి మేము ఖచ్చితంగా డెవోషనల్ ట్రిప్కి
హ్మ్మ్ మేల్ండి అలా దైవ భక్తి కూడా ఉండాలి
ఉమ్మ్ తర్వాత మీరు భద్రాచలం వెళ్ళారా అండి భద్రాచలం లో ఎలా అంటే అక్కడ ఎలా అంటే అంటే అండి ఒక అబద్ధం కూడా చెప్పకూడదండి గుళ్ళకిపోయిన తర్వాత
ఆ అండి
ఆ గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఇన్కేస్ ఇప్పుడు ఎవరైనా వచ్చి మనకి డబ్బులు ఉందా అడి తే మన దగ్గర ఉంటే ఖచ్చితంగా అంతో ఇంతో సా సాహాయం చేయాలి కానీ నా దగ్గర లేదు అని మాత్రం అబద్ధాలు చెప్పకూడదు అంత పవిత్రమైనదండి భద్రాచలం టెంపుల్ ఓ ఒకసారి మేము వెళ్ళున్నాము ఆ చెప్ ప్పారు ఇలా ఎవరితో అయినా ఉంటే ఖచ్చితంగా ఇవ్వాలి అలా చేయకూడదు ఇక్కడ ఆ టెంపుల్ ఆ టెంపుల్ క అదే అంటాండి
ప్రాముఖ్య
ఆ అసలు అక్కడ ఒక ఆపాద్దం కూడా వాడరంట అండి ఆ గుల్లోకి వెళ్ళిన తర్వాత
ఓహో అలానా అండి
అండి
ఆ అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి మీరు
అవు
ఇస్తామండి మేము
ఖచ్చితంగా వెళ్ళండిండి బాగుంటుంది
ఆ ఖచ్చితంగా వెళ్లి వస్తాము అండి వినపడలేదు
సరే అండి మరి ఓకే బాయ్